ఏం చేస తిన్లే ఇంకా కతినాలె
ఎప్పుడు ఇంట త్రీగా వతుంది టూ ట్వంటీ అవుతుంది
అంటే ఇంతసేపే తిన్నా ఒకటింటికి తిన్నా మధ్యాహ్నం అన్నం పొద్దుగా వచ్చి కాదు పొద్దుటిద ఒకటి దన్నయారు
మరి మధ్యాహం ఎప్పుడింటవ్
ఇ మధ్యాహ్నం దే నైట్ తింటా
నైట్ది రేపు మార్నింగ్
ఏడా అయోధ్య నీళ్ళు తాగి తాగి తినబుద్దయితలేదు
మరి ఎన్నితాగుతన్నావ్ మరి
ఎండలు కొడుతున్నాయి కావట్టి ఇలా తాగుతూన ఎందుకు తాగుతారు
ఈ సమ్మర్ లో అంతే వాటర్ ఎక్కువ తాగుతారు ఫుడ్ తక్కువ తింటారు ఇక వర్షాకాలాం ఏమో వార్తా తరు ఫుడెక్కు తింటరు
ఏమనా పని చేసినా ఆకలైతే ఏం పని లేకుప్పుడు ఇంట్లో కూర్చని చెట్టు కింద కూర్స్తే ఏ ఆకలైతయి
మరి చెయపోయినవ్ ఏదో ఒక పని
నాన్న పని చేద్దామంటే మా నాన్న పని చేయనియ్యడు
ఇంటికాడ ఏ పని జేయవ్ కదా ర
ఇంటికాడ పొద్దునలాకుండదు ఆ పని ఇంతసేపు పని ఉంటే రెండు కొబ్బరి చెట్టు మొట్టలుంటే అవి చీరిన చీపరి పూలలు చేసిన
మాట్లో ఏదో ఒక పని పెట్టుకోపోయినా
సాయంత్రం కొన్ని చిక్కులు ఉన్నాయి అవి కొ మంట రోట్లు వేసి దంచుతా అయిపోతావి
హ్మ్
ఆ ఇగ గిత్త తప్ప ఆనికి ఆకలైతదా బయట పని జాబ్ ఏదైనా చూసుకుందామంటేనేమో ఏం దొరకట్లే మైద్యన ఒక రెండు రోజులు తిరిగింది అనుకో జాబ్ కోసం మా నాన్న తిడతాడు ఇయాల నిన్ను చేయమని నిన్ను జాబ్ చేయమంటానమా మ ఏమనేటట్లేదు హైదరాబాద్ దూరం అంటే తోరాడు సిటీ దూరం అంటే సిటీ దోరాడు
హ్మ్
వేళ్ళు ఇతను నువ్వు జాబ్ చేస్తున్నావ
చేయర్లే
ఎందుకు మ్యారేజ్ చేస్తారా మ్మ్ నాక్ కూడా చేస్తారు అంట మా ఊరులో
చుషిల్లా మరి
చుత్తరు
ే ఎట్లాం బయటి వాళ్ళనా
ఆ బయట వాళ్ళ ఆయన వాళ్ళవరు లేరు ఉన్నా కాని ఇవాళు చేసుకోరు వాళ్ళకి ఇంత కావాలంటే మనం తెచ్చియలేం కదా మనం ఉన్నంతల్లే ఉంటంది ఇగ అందుకని ఎవరి నేనే అన్నా ఎవరిని అడిగకండి అని చెప్తే మా నాన్న ఆల్రెడీ ఒక అడిగిందంట అనవసరం గొడవలు అయితే చికాకులేందుకు ఇ మళ్ళా మనం చుట్టాలలా గొడవలు అయ్యి మళ్ళా మనం మాట్లాడుకోకుంంటడా అయితది కదా అదే అడగకుండా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకుంటరు లేకపోతే లేదు అని చెప్పిన బయటనే చూస్తారు
కానీ మీరు దాంట్లో కొంచెం మంచిగా ఉంటారు కదా జాబస్
మ్మ్ మైజాబ్ చేషన్ వాళ్ళు వస్తారు అని ఫేక్ చెప్తారు అనమాట ఫేక్ డే బయోడేటాస్ పెడతారు
ప అన్నడలా ఉన్న కొన్ని
అయితే మా అమ్మ షా బండి దగ్గరికి వస్తారు కదా షాప్ కి ఇట్లా వచ్చి బండి కాడికి వచ్చినప్పుడు కుండలు పెట్టింటే ఇక మేమే అని తెలుస్తుంది కాబట్టి ఏ ఊరాలన్న వస్తే ఇట్లా కనుక్కుంటుంది వచ్చిన మ్యాచెస్ ని కనుక్కుంటే వాళ్ళు మంచి మంచోలు కాదని తెలుస్తుంది ఇక అట్లా ఆగిన ఫోర్ అ వచ్చిన చాలా మంది అడిగట్లే కాని ఇక మా నాన్న కొంచెం జాబు ఉన్న వాళ్ళకి ఇద్దామని ఆగిండు
మ్మ్ అంటే మీకు మా బబ్బయి ఉంటయి కదా చాలా వరకు అంద షాప్కి వస్తారు కాబట్టి తెలుస్తుంది
మ్మ్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఫ్యామిలీడ బై డేట్ వచ్చింది అనుకో వాళ్ళ చుట్టుపక్క ఉన్నోళ్లు మన సిటీకి వస్తారు కదా ఇట్లయినా
అవునా
నార్మల్గా కలిసి వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఊరమ్మా అంటే వాళ్ళ ఊరు పేరు చెప్పారు అనుకో అక్కడ వాళ్ళు తెలుసా ఇట్లా ఇట్లా అని
ఆ ఇక అంటే ఒక ఊరి పోయి చెప్పినాక ఆ ఊరోళ్ళు వస్తే పేర్లు చెప్తే పేరి చెప్తేప్పు తారు ఎవరైనా
ఆ ఈ ఆటోమేటిక్గా వాళ్ళ వాళ్ళ మనచోళ్లో చెడ్ళ్లో అని చెప్తూనే ఉంటారు
అవును కొ ఆ ఆ గల్లీ వాళ్ళు అయితేనా మంచిళ్ళని చెప్తారు వేరే వాళ్ళు అయితేనా అట్లా ఇట్లా అని చెప్తారు ఇతరు
ఉ అసలు వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు అనుకో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు
మ్మ్
ఓ రెండు మూడు ఒక ఆయన కాట బామ్మర్ది కావాలట
నువ్వే
ఫోటో పెట్టిండు ఫోటో పెట్టి తర్వాత బయోడేటా పెట్టామని అడిగిగ్నం అ అంటే అక్కడ ఇల్లుంది ఇక్కడ ఇల్లుంది అది ఉంది ఇదింది అన్నారు అంటే బయోడేటా పెట్ తమని అంటే బయోడేటా పెట్టలే వాళ్ళ చుట్టాల ఎవరు చచ్చి పేరు మ చుట్టాలు వాళ ఇది అన్నారు అంటే పెడతారేమో అని చూసినాం ఒక పది రోజుల తర్వాత బయోడేటా పెట్టామంటే మ నాకు ఫోన్ చేసి మీర ఎంత మందిరా ఆయనకి బామరది కావాలట
బామర్ది ఉంటే ఏం చేస్తారు బామ్మర్ది లేకపోతే ఏం చేస్తారంట
ఏమో బా ఆయనట ఒక్కడే కాబట్టే బామ్మర్ది కావాలంట
ఓమ ఆయనకి ఆడపడుచు
ఉన్నట్టున్నది ఆ ఉన్నది ఒక అమ్మాయి ఒక అతనట
కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మరీ మనకు ఉండవంటన
అసలు నాకు ఫస్ట్ నాకు ఆయన నచ్చనే నచ్చలే మా అమ్మో వాళ్ళకి అంతుంది ఇతుంది ఏం కాదు ఏం కాదు అంటే అడుక్కోలే అది కాదులే నేను అనుకున్నా
ఉమ్
బామ్మర్ది కావాలంట నాన్నకి
ఈ కొంత ఎట్లంద రండి అంటే అంటే దరి అమ్మాయిద్దరి క దత్త అంటే కొందరికి ఏమో అట్లా ఉండాలి ఇట్లు ఉండాల పెద్దద్ద
ఆ రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నాలు
ఆ బక్కగా ఉంటే బక్క ఉంది అంట
ఆ నల్గ ఉందంట్రూ తెల్లగా ఉందంట్రూ
హ
ఏమో మరి మొన్న నిన్న నైట్ చెప్పింది మా అమ్మ ఒకటి వచ్చి ఒకటి ఉందంట తెలిసినోళ్ళు అడిగిరట
హ
చెడవన్న
వారిచేతే ఇత్తారనీ
ఏ మామ్మ కూడా అదే అన్నదట మీర అందరు సూ నేను ఇయలో ఇవ్వ అని చెప్పిందట మా అమ్మ అంటే మళ్ళా రెండు సార్లు పిలిచి ఇ అడిగిరా ఏమైత అంది రిచ్ అయితే అని వాళ్ళు అన్నారంట
అ
అంటే వాళ్ళు మరిదియో బావో ఉంటారు కదా వెళ్ళు ఓ ఐటీ పెటిరంటా ఆస్తి అంత వీలు కూడా అయితే పెట్టేసరికి వీళ్ళ పిల్లల పపెళ్ళిళ్ళు కావాలంటే ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా
అవునా
ఆ వీళ్ళే యేసింటో వాళ్ళ అని అనుకుంట్రారు తెలివని వాళ్ళ అయితే
ఉమ్
ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళం అయితే వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు అట్ల అని అంట్రూ కదా సో అట్లా అడిగిరట అట్లా అడిగితే మా అమ్మన్నంటే అమ్మ బుజ్జి అంత మంచికి ఏమి ఉండదు ఆ అంత హైట్ మంట హైట్ ఉంటదిద అంత అందంగా అట్ల ఏమి ఉండదు మాకంత ఆస్తి కూడా లేదని మాంద అయితే ఏం కాదు అని అంటే మీ అబ్బాయికి నచ్చాలి కదా అని మా అమ్మ అన్నరు అంటే ఏం కాదున్నడు మా అబ్బాయి అని అది ఇది అన్నరట వాళ్ళు నిన్న నైట్ అంటాంది ఏమో లే అనుకుని సరలే అన్న
ఏమొ అన్ ఎ ఎట్లుంటవి ఏమో
ఇగ నేను ఏమం వాళ్ళకి ఎంత అస్త అవసరం లేదు జర మంచోళ్ళు అయితే చాలమ్మా అని చె ఎందుకండి ఇప్పుడయి పైసలు ఉంటే పైసలు ఉన్నా ఏం లాభం లేకున్నా ఏం లాభం పైసలుంటె ఆయేమన పట్టుకొని తిరుగుతాం మనం మంచి టోల్లు అయితేనే సుసుకుంటారు పైసలున్నళ్ళ అయితే ఫుల్ టార్ చర్లు చేసేటోళ్లు గుడా ఉంటారు
అవునమ్మ కొందరు మని పిచ్చోళ్ళు ఉంటరు
చ్చోళ్ళుండి కొడతారు చెత్తరు అట్లన అందరుండరు లేదు కొంతమంది మంచొళ్ళుం రు కొంతమంది అట్లుంటారు గదా
అవును
ఈ సైడు లేడా వామ్మో ఆయన ఎట్లా చేసిరప్పుడు పాపం ఆమని ఫుల్లు కొట్టిరు
ఎవరు
మీ పక్క మీ ఇంటి మీ ఇంటి ముందు లేరా
ఇ మీ వోల్ల
ఆ మావోళ్ళే
ఉ అంతే సైకో
ఆ అబ్బో ఆయనకు మాక్కనే అడిగిరు నిజంగా ఏమంటరు పెళ్లి చూపుల దాకా వచ్చింది తెలుసా మా అత్తమ్మ వచ్చింది అయితే ఆయన వచ్చి మా ఇంటి దగ్గర ఒక దొరవారు ఉంటాడు ఆయనకొచ్చి మాకు ఇంత కట్నం కావాలి గిన్ని పైసలు కావాలని చెప్పిండంట ఎమ్మటే మా అత్తమ్మ అసలు వాళ్ళ ఆ కుటుంబానికి ఇయ్యనని చెప్పి కడిచెప్పించింది లేకపోతే ఆయనకి మేము మేము అనుభవించాల్సి వచ్చు అ టార్చర్ ఫస్ట్ మంచోళ్ళే గాదట వాళ్ళ వైఫ్ వాళ్ళు సైడ్ ఓళ్ళు మాకు తెలిసినోళ్ళున్నారు వాళ్ళు చెప్పిరు న బుజ్జి చాల ఎక్కువ నవ్వుతది బుజ్జి చాలా ఇబ్బంది బడతందని చెప్పిరు
ఇక్కడ తెలుసా నీకు వాళ్ళురు
అమ్మ అమ్మోళ్ళకు దేలుసు వాళ్ళొచ్చిరు మా ఇంటికి రెండు మూడు సార్ల మా అక్క వాళ్ళ ఇంటిదగ్గర ఉంటారట వాళ్ళు అట్ల తెలుసు ఏంటి ఇగ నార్మల్గా మాట్లాడుకుంటాంటె ఊరి పేరు చెప్తే మా వాళ్ళు ఉన్న రక అక్కడ ఇచ్చినం అని చెప్తారు కదా అట్ల తెలిసింది
న్నే మంచిది
అమ్మ నిజంగా అసలదే అనుకున్నాం మేమ అయితే అయితే మా అమ్మ అంట అంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిందిగా అంటే ఏం జాబ్ వచ్చి ఏం లాభం ఫ్యామిలీ సంతోషంగా లేకపోతే ఎంత పెద్ద జాబ్ వచ్చిన వేస్టే అని నేను జెప్పిన
ఉ
అంతే కదా ఫ్యామిలీ మంచిగా ఉండి ఊర్లోకి మంచి పేరుంటే ఏం గాదు
పోరైతే అసలు ఉండకపోవు కావచ్చు మీ అక్క అయితే
ఫస్ట్ ఇగ మాయ ఇగ ఉన్నూ రే కావట్టి ఇగ ఆగమాగం అయ్యేది.
అవును
అమో చానా అదృష్టవంతులం మేము
నిశాంగ మీరు అదృక్ష వంతులు
కొంచెం ఇప్పుడున్నోళ్ళు గుడా కొంచెం సెమెంటర్ సతా ఇస్తారండి గొడవలు అయితానే లేగాని వాళ్ళతోటి పోలుసుకుంటే ఇది బెటరు ఒక రోజు తిడితే తెల్లారి మర్చిపోతాడు
ఇంకన్ తన్ అందరకిలా ఉండదు ఇగ
ఆ కొంచెం బెటర్ అనమాట ఏదో తెలవకన్నా అని ఒప్పుకుంటాడు వామ్మ వాళ్ళు అయితే అట్లుండరు కటీన్లు అలాంటేనే నాకు అసలుషికాకులు అవుతుంది వాళ్ళు ఇచ్చేడు వస్త కూడా నేను సప్పడేకుం లోపల వేగి ఇంట్లో కూర్చుంటా
చెరలే
ఆ సరే మరి బాయ్